హలో ఆ
హలో
హలో
ఆహ్ చూసుకున్నావా ఎన్ని కర్స్ అయినాయో
ఆ ఏమైంది ఎటు పోదాం ఇనిపిత్తాందే
ఓరబ్బా నేన్ ఎటూ పోతల్లే బయట్ ఊ కుసున్నా హలో ఇర్పితలేదనేే హలో
మంచిలాగుదామన్నాం మళ్ళ ఏమైంది
మాట్లాడితే అయిపోతుది కదా అని గీ పానిక మ నా కొడుకుకు స్ప్రైట్ వస్తాల ఆయినా పోసుకున్నాడు వచ్చాను నా దగ్గరికి మళ్ళ నేను ఎందుకు కావడని ఇ ట వచ్చేసాను
స్ప్రైట్ తాగుతే జగ నా కొడుకు దొంగతనం దొంగతనంగా తగుతాడు తమ్సప్
ఆ
అ దొంగతన దొంగతనంగా తాగుతామ్ తంసప్ తెచ్చుకుం టె మా ఆయన నేను నా కొడుకు కూడా తంసప్ జుతే ఆగడి అయి దయ ఎగుతడు మా ఆయన కోసుకున్నాడు అనుకో అమ్మా ఈ అని జుపెట్దుమ్ అమ్మా ఈ అది అద ఒక్కటి మంచి కతుది నా కొడుకు అమ్మా అనుకుంటా
ఆహా ఉమ్
ఇప్పుడు నా అమ్మ అని వచ్చి చెప్తా ఉంటాడు నా ఘోరంగా నావత్తాది నాకు కొడుకుందిూషద
ఆ
ఉమ్ వయిస్ కట్టయిందే
హలో హలో
ఆ
ఇనిపిత్తలేదానే సప్పుడు చేస్తలేవు
హలో హలో హలో
హా
నీకు వినిపి వినిపిత్త లేదా అనే నేను మంచినే మాట్లాడతాన కదా లెషిన్డు మళ పన్నాడు
కింద వార
అ లేశిండు మళ బన్నాడే పక్కనే కూచురున్న జో కొడతాన అవన్నీ అందుకే మెలువ మాట్లాడతాను
ఆహా అయితే చిన్నగా మాట్లాడుతు
అందుకే చిన్నగా మాట్లాడుతాను ఒకటిన్నరకు పన్నాడు ఇంకా లేవలేదు ఈ మెల్లగా పాపం మంచిగా నిద్ర ఉంటేనే మంచిగా ఆడుతాడు లేకుంటే ఎడతాడు ఎత్తుకొని
గ్రేట్ అ ఆయన చిన్న వయసులో మమ్మీని వదిలీ పెట్టి ఉ అండి గ్రేట్ నీ కొడుకు
పన్డుకుంటాడే నా కొడుకు అందుకంట కడుపు నిండి అన్న ఉంటేనే చిన్నపిల్లలు పడుకుంట లే లేకుండా పడుకోరు వాళ్ళకి కడుపు నిండి ఉండాలి ఏదైనా
కొంతమంది అలిసిపోతే కూడా పన్డుకుంటారే
కానీ నా కొడుకు ఇంతకు ముందుకి ఇంతసేపు పడుకోపోయేది నేను ఎప్పుడు పాలు మరిపించినో అప్పటి నుండే పంటాడు పాలు తాగేటప్పుడు అయితే పండుకోపోయదు అంతసేపు అర్ధగంట కంటే ఎక్కువ పండుకో పోయేది
నా కొడుకు ప్రకట చెత్తాండి అర్ధగంట గంట నేను పక్కకుంటే పాలు పాలు తాండు ఊక ఊక తాడు తీసిత్తతే ఇ లైన్ లైన్ ఉండే ఉ బిస్కట్ పో ఆ అ హలో ఇంక ఎన్ని కాల్స్ ఉనాయి
ఇంకా ఐదు ఉన్నాయి
ఆ కా
నీ ఎన్న ఉన్నాయ
ఎనిమిది ఉన్నాయి
నయ నీ అన్న ఉండేదనీ
ఎబ అయయియి అయి చూద్దాం
మీ ఆడుబిడ్డ ఫోన్ చేతదాన్న నీకు మాట్లాడుతదా సలు ఫోన్ చేసి
అవసరం ఉన్నపుడే
మా ఆడబిడ్డ ఇవాళ పొద్దుగాళ వీడియో కాల్ చేసింది నా కొడుకు చుత్తానికి
అవున చిన్న ఆమన
ఆ
ఉహు
ఇప్పుడు అంత మాట్లాడుతాలే అంటే నేనే గ్యాప్ ఇచ్చిన బాగా క్లోజ్గా ఉంటే బాగా నెత్తికి ఎతికెతాలు వాళ్ళు
ఉమ్ మేం కూడా కొత్త పస్లా అన్ని చెప్పుకునేది కానీ అప్పుడే అర్థమయేది మనల్లాకి మనం ఏం చెప్పుకోదు
ఆ మనలోకి మన ఏం చెప్పుకోవదు తారు మీరు అట్లా ఇట్ల మనం ఏదో మన ఫ్రెండ్స్ లెక్క అని చెప్పుకుంటే మా పెద్ద ఆడబిడ్డ అయితే అట్టనే దాంత అసలు మాట్లాడి
చులకన అయితారు
అన్ని చాడీలు చెప్తది ఆడిడ చెప్ ఈడియాడ చెప్తది అన్ని లేని పోని బుట్టిచ్చి చెప్తది దాని మొగడు దాన్ని ఉంచుకుంటాన్నంటే మస్తు గ్రేట్ అసలు తెలుసా ఏ రోజు అక్కడ ఉన్నట్టుండడది రోజులొళ్లేే రోజు రోజు లొల్లి పెట్టుకుంటది వాడ్ని గురించి అయితే అందరికి చెప్తది ఊరంతా చెప్తది అట్లా ఇ ఇట్లా అట్లా అని దాని కాడికి పోతాండు దీని కాడికి పోతాండు ఈ పని చేయట్లేదు ఆ పని చేత్తలేడు రూపాయి ఇత్తలేడు అంట ఇది అదంటది ఇదంటది ఓ అమ్మా ఇంత మా ఆయన లేక్కుంటే మాత్రం అది ఖాళీగా ఉంటాడా మీ అన్న లెక్కనే పనిచేస్తాడాయే ఆ.. అది తోలు ఇప్పుడు బస్సు మీద కేక్కిండు బస్ డ్రైవర్ గ
ఒకదాని ఎనుకొకటి ఒకదాన్ని ఇంకొకడు తొలుతనే ఉంటడు చేత్తనే ఉంటడు. ఎమ్మటే పడుతది అది ఇప్పుడు మా ఆయన లెక్క అన్ని తొమ్మిది రోజులు ఇప్పుడు మా అత్తమ్మయి మా పెద్ద ఆడబిడ్డ సొమ్ములన్ని మా అత్తమామ కూద పెట్టుకున్నరు.
ఆ
ఆ మా
అదే ఇంకో ఆల్ల అల్లుడు ఎట్ల ఉకున్నడు.
ఆడు అందుకే కద నే అంటున్నా మంచోడని మా ఆయన అయితే ఉకునా ఇంట్లోల్లు ఇద్దరు ఉన్నరు కదా ఊకే ఎగేత్తానికి. ఓ మా అమ్మకానుంచి ఏమన్నా రావాలంటే ఇగ ఎగెత్తనే ఉంటరు తెచ్చేదాక తెల్సా.
ఆ వాళ్ళ అమ్మ ఎడ్డిది, వాళ్ళ అత్తమ్మ పెద్ద ఆడబిడ్డోల్ల అత్త ఎడ్దిది. అది ఏ సప్
ఆహా అందుకే ఆ మాటలు సా
మళ్ళ ఈమె గంపడంత నోరు ఒకటంటే పదంటది ఇది. మన లెక్క ఆలోచించరు చదువుకున్నోల్లలెక్క అయినా ఈ రోజులలా మనోళ్లు మంచికి అని మాట అనుకుంట ఉంటే ఇంక ఎక్కు కంటే
అంటే ఉంటే ఉండవె అందుకే నా ఒక రోజు స్టేటస్ పెట్లేదానే మనల్ని మందలిచ్చినోళ్ళనే మనం మందలియాలే. మందలియనోలతోటి మాట్లాడకపోతే ఆళ్ళ ఇంటికి మనం పోవుడు ఉండది మా మన ఇంటికి వాళ్ళు
కాదే మనం మనం మందలిచ్చి ఆహా మనం మంచిగా మాట్లాడి మాట్లాడి ఒకసారి కంటయి యేదానికంటే ఉంటూ చవు చదువుకోనోళ్ళు ఎట్లా మాట్లాడతరు. నీవేంది నీ లెక్కేంది అన్నట్టు మాట్లాడతరు ఆ అప్పుడప్పుడు మాట్లాడతరు. అన్ని ఆలోచించి ఏం ఫీల్ అయితరో ఏమనుకుంట్రో, ఇట్ల చేత్తె ఏమనుకుంటరో, అట్ల చేత్తే ఏమనుకుంటరో అనుకుంటంకదా మనం అందుకే వాళ్ళు మిత్తి మీ నెత్తిమీద ఎక్కుతది మా పెద్ద ఆడుబిడ్డ జోలికి ఎవరు
ఆహా హ గంత గయ్యాలి గం
ఆ కంపే కంపా అది నాకు అర్దమే కాదు. పక్కన ఉన్నప్పుడు మా దగ్గర ఉండే ఓ అవ్వా నా గురించి తెలవ కుంటే నాకే వాళ్ళ ఆయన తోటి ఎఫయిర్ ఉన్నదని చెప్పింది మా ఆయన కి పోయి
ఉ
తెలుసా
మీ ఆయన నమ్మలే కదా
నమ్మడు అది వేరేటోళ్ళు అయి తే నమ్ము సొంతం గదా అమే గురించి తెలుసు కదా నీకు
ఆ వాళ్ళ అక్క గురించి తెలుసు కాబట్టి
ఏం నమ్మలేం
చి గట్లా చేేసినంక ఎప్పటికి పండగలకు అప్పుడప్పు
ఆ మళ్ళ సిగ్గు లేకుండా వత్తరు నాకాడికే మళ్ళా దానికి బుద్దే లేదు రాఖీ పండుగకి రాఖీ కడితే ఆయన డ్రెస్ పెడతా అన్నడె దాంట్లో అనుమానించడానికి ఏమున్నది. నాకు తెలవకుండా నువ్వు డ్రెస్ ఎందుకు పెడతవు అని అం అంటా ఉందే.
చి ఇకా అద్దే ఆమె గురించి చెప్పకె నాకు అంతే అ ఆమె అంతే అనిద్ధి ఆమె జోలే ఎత్తొద్ధు
నాకే మాట్లాడితే వాళ్ళ గురించి తలుచుకుంటే అందుకే నేను అనుకుంటే ఇ ండిపెండెంట్గా ఉండాలి ఎప్పుడైనా మన కాళ్ళమీద మనం ఉండాలి అప్పుడే విలువ అనేది ఉంటదని ఎప్పుడైనా ఈ రోజులల్లో అయితే వాల్యూ వెనకట మనుషులు వాల్యూ ఇచ్చేదే మాటకు మర్యాదకు
ఉమ్ మాఆయనే ఇప్పుడు ఏమంటాను ఇట్లా ఏ ట్టండి నీకు నెలకు ఐదు వేలువస్తే మంచిగుండి ఏమన్నా పని దొరికి అని అంటాండు ఇయల పొద్దిగాల
అదేనే ఈ ఇప్పుడు మాట్లాడుతునువు కదా అట్లనే ఇంకోటి ఏదన్నా దొతూ మంచిగు నీంకళ్ళ చేసుకుంటాను నేను చే నువ్